హలో ఆ చెప్పండి మీరే ఏం చెయలేదండి ఖాళీగా ఉన్నా మీరు
నేను కూడా కాలిగా ఉన్న రీల్స్ చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ
మీ పక్కన ఏదో సౌండ్ వస్తుందండి
ఏం లేదండి సౌండ్స్ ఖాళీ ఉన్నాం
మ్మ్ ఇంకేంటి ఆ ఇప్పుడు ఏం రావట్లేదండి చెప్పండి
ఇంకేంటి విశేషాలు నిన్న ఆ ఫెస్టివల్ కదా ఏమన్నా సెలబ్రేట్ చేసారా ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచారా మిమ్మల్ని
మమ్మల్ని పిలిచారండి మేము బయటకిళ్ళ వచ్చాం మళ్ళ మా ఫ్రెండ్ బిర్యానీ తెచ్చి డు మా ఫ్రెండ్ వాళ్ళకిసిన నేను తినను అందుకనేసి మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చి పంపించన్నానండి ఓ
ఇంకేంటండి విశేషాలు చెప్పాలండి రీసెంట్ గా ఎక్కడైనా మ్యూజర్నీ హా ఒక బ్రదర్ ఉన్నారండి
హ్మ్ఏం చేస్తుంటాడు
తను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడుండి
హ్మ్
హ్మ్ మీకు అండి
మాకి ఒక బ్రదర్ ఉన్నానండి జాబ్ చేస్తుంటారు
ఓకే ఓకే హ్మ్ ఇంకేం టండి విశేషాలు రిలేటివ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటండి
నాకు ఎటువంటి ఒపీనియన్ లేదండి రిలేటివ్స్ అంటే టాక్సిక్ ఈ ఇప్పుడున్నా ఇప్పుడున్న జనరేషన్ లో టాక్స్క్ ఇక్క మీకు గోదావరి సైడ్ ఇట్లా సంక్రాంతి పండుగ ఎట్లా చేస్తారో తెలుసా అండి
చాలా వెరైటీస్ వంటకాలు చేసి ఆ అల్లుడికి ఇట్లా పెట్టడం అవి కదా
అది అండి మెయిన్ మెయిన్ గా ఏం చేస్తారో తెలుసా అండి సంక్రాంతి పండుగ అంటే అక్కడ ఫేమస్ ఎందుకు తెలుసా అండి మీకేమైనా
తెలియదుండి మీకు ఏమన్న తెలుసా
ఆ తెలుస అండి చెప్తాను వినండి
చెప్పండి వింటాను
అంటే మెయిన్ కోడి పందాలండి ఫస్ట్ కోడి పందాలు మెయిన్ అక్కడ ఇంకా అక్కడ పిండి వంటకాలు ఇట్లాంటి ఇ మంచి స్వీట్స్ పూత రేకులు పూతరేకులు అక్కడ గోదావరి సైడ్ మంచి ఫేమస్ అండి బలే చేస్తారు వాళ్ళు అంటే అవి పేపర్ లాగా హ్మ్ బాదము ఇంకా గోడంబి అన్ని వేసి భలే చేస్తారండి వాళ్ళు
మ్మ్ అవునండి రైటిస్ షుగర్ తో చేస్తారు బెలం తో చేస్తారు
బెల్లమే వేస్తారండి మాక్సిమం షుగర్ అవాయిడ్ చేస్తారు బెల్లంతోనే చేస్తారండి వాళ్ళు నచురల్ గా
హ్మ్
ఊ ఆత్రేయపురం పూతరేకులు అంటారు అవి ఫేమస్ అక్కడ
అవును నాకు కూడా ఇష్టం అండి అవి
చానా మని చానా మంది మన రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి చాలమంది వెళ్తారండి అ
హ బాగుంటాయండి అక్కడ వాళ్ళ పద్ధతులు కానియచ్చు వాళ్ళు అవి ఏమంటారు ఆ మాట్లాడే స్లాంగ్ బాగా అనిపిస్తది అనమాట
ఇంకా తెలంగాణలో అంటారా బాగా బోనాలు ఇవి అండి బోనాలు పండుగ అంటారు బాగా బోనాలు పెట్టేసి పూ పూలతో డెకరేట్ చేసేసి బాగా దాని చుట్టు బాగా డ్యాన్స్ వేసి ఇట్లా చేస్తారండి హ ఏమన్నా మీ దగ్గర ఫెస్టివల్స్ ఏమైన్నా బాగా జరుపుకుంటారా
మా దగ్గర అంటే నార్మల్గ బానే ఉంటదండి స్పెషల్ గా అయితే ఏం చెయ్యరు
ఆ భోగి మంటలు ఇట్లా ఏమనా వేస్తారా అండి మీరు
ఆ ఫ్రెండ్స్ తో అయితే వేసుకుంటాం కానీ అంత గ్రాండ్గా అయితే మేము సెలబ్రేట్ చేయమండి
ఆ
అ నార్మల్ గానే సెలబ్రేట్ చేసుకుంటాం అంత గ్రాండ్ గ అయితే ఏం సెలబ్రేట్ చేయమనమాట ఆ ఫ్రెండ్స్ అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాళ ఇంటి దగ్గర వెళ్ళి ఇట్లా చేస్తామనమాట లైక్ సెలబ్రేట్ చేస కుంటాం మార్నింగ్ అది లాస్ట్ ఈ ఇయర్ ఏమైంది తెలుసా వాళ్లు ఏంటి ఫైవ్ ఓ క్లాక్ కి రా ఫోర్ థర్టీ కి ఎంత రా రీచ్ అవ్వు ఇక్కడ అంటే నేను సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిన మొత్తం మంటలంతా అయిపోయి కట్టెలంతా అయిపోయి ఇంకా బూడిద టైంకి వెళ్ళిన అనమాట ఇంకా నేను అలా ఉంటది అనమాట నా టైమ్ సెన్స్ ఆ కాల్ చేసర వాళ్ళు రండి రండి అని చెప్పేసి ఇ అందుకెళ్ళినా లేకపోతే నేను అసలు వెళ్లే దాన్ని కాదు నిద్ర నిద్ర
ఈ ఏమండి లేచిరి బాగా మేకప్ వేసుకొని బాగా రెడీ అయి వెళ్లారా మార్నింగ్ అంత మార్నింగే లేట్ అవ్వడానికి కారణాలు
అవునండి అవును మార్నింగ్ ఇంకా లేచి ఇంక స్నానం చేసి ఇంగ వెళ్ళిన అనమాట
ఉ మొన్న అంటే మీ ఆడ అమ్మాయిలకి ఉంటాయి కదండి ముక్కు పుడకలు కమ్మలు చీరలు అన్నీ కట్టుకొని అట్లా ఏమన్నా చేయకపోయినారా
అవునవున అవున అవునండి ఆ అవును మీకు ఎడ్యుకేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటండి
ఎడ్యుకేషన్ ఇస్ ద పేపర్ ఆఫ్ సర్టిఫికేట్ అండి అంతే
ఉ ఏమోనండి మనం ఆ సంపాదించడానికి ఆ మనము అంటేే ఒక స్టేజ్ లో ఉండాలనంటే ఆ లైక్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని అదే అదే మనకు రెస్పెక్ట్ ఇవ్వాలనంటే ఇదే మ్యామ్ స్టడీస్ అన్నా మంచిగా చేసి ఫుల్ డిగ్రీస్ తీసుకొని మంచి పిహెచ్డి అలా అన్న చేసి ఉండాలి లేదంటే
ఎందుకండి మనకి మంచిగ బిజినెస్ చేసినా కూడా అయితే ఏం చదవకపోయినా కూడా ఏం చదవక పోయిన బిజినెస్ చేసిన కూడా మంచి మంచిగ సంపాదిస్తున్నాడు అంటే ఎవరైనా మంచిెగ రెస్
నేను అదే నే అదే చెప్పబోతున్నాను ఫస్ట్ స్టడీస్ అన్నా ఉ మంచి బిిజినెసైనా ఉండి మంచిగ సంపాదిస్తూ అయినా ఉండాలి రిచ్ఐనా అె రెస్పెక్ట్ ఇస్తారు కొన్ని కొన్ని కండిషన్స్ లో మనకి ఎడ్యుకేషన్ లేకపోయినా కూ డ ఆ లైక్ వాళ్ళకి మనీ ఉన్నానంటే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు కొన్ని కొన్ని సిచువేషన్ లో పూర్ ఉన్న వాళ్ళ అయి తారు చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మంచి సెటిల్ అవుతే వాళ్ళకి ఫి పప్పపిస్తారు అనమాట లైక్ జీరో నుంచి స్టార్ట్ చేసి ఆ మంచిగా ఉన్నారు కదా అన్నట్టు అట్లా అనమాట
ఉ
ఉ ఏంటో చెప్తున్నారు నార్త్ అన్నారు
నార్త్ సైడ్ ఎలా ఉంటదంటే బాగా వాళ్ళు చిన్నప్పుడే బయటకు వ చ్చేసి వాళ్ళు బాగా కష్టపడి వాళ్ళ వాళ్ళు బాగా సంపాదిస్తారండి ఇప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో అయితే నార్త్ వాళ్లే బాగా ఉ ఉండి బాగా ఇట్లా చేస్తారండి ఇది చేసి వాళ్ళు బాగా కష్టపడు తారు
ఉ మనం ఎక్కడన్నా ఎం తానం మనం కష్టపడిందే మనం మనకి ఏది రాదు అనమాట మనం మంచి కష్టపడుకోవాలి మనం సంపాదించుకో కోవాలి సంపాదించి సేవ్ చేసుకోవాలి అన్నమాట సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ షూడ్ గా ఉండాలి ఇంకా మనకి ఉ ఎంత సంపాదించవాన్ సేవింగ్స్ లేకపోతే ఇంకా వెస్ట్ అనమాట మన సేవింగ్స్ అనే ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఉ ఇంకేంటండి విశేషాలు
చెప్పాలా అండి
ఇంకా ఏముంటాయండి మామూలు లైఫ్ ఇంకా రొటీన్ లైఫ్ సాటర్డే వర్క్ కు అబ్బా రేపు సండే రేపు సండే అన్నట్టు హ్యాపీగా ఉంటాము సండే వచ్చిందంటే ఇంకా
చెప్పండి చెప్పండి
సండే వచ్చంతే వరకు నాకు సండే సండే అబ్బా ఫుల్ హ్యాపీ రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాము ఇంకా సండే వచ్చిననంటేబ్ బా టుమారో మండే అంబా మళ్ళీ రేపటి నుంచి వర్క్ వెళ్ళాలా అని మళ్ళీ సండే కోసం వెయిట్ చేస్తాం అనమాట ఇదే జరిగిపోతు తుది ఇంకా ఇంకా బిజినెస్ ప్లాన్స్ అంటే ప్రజెంట్ అయితే నాకు ఏం అనిపిస్తుంది అంటే ఒకసారి పానీపూరి బండిని చూసినప్పుడు ఇట్లా జిరాక్ షాప్ చూసినప్పుడు ఇప్పుడు మనం కూడం ఒకటే బాగుంటది రా అబ్బాయిని అనిపిస్తుంది అనమాట ఎంత సంపాదిస్తారు తెలుసా వాళ్ళు అసలు సీరియస్లీ
అ
నిజంగా మనము కొంచెం ఆ జాబ్స్ ఈ మనీ సేవ్ చేసుకొని ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి మరి మీరు
అంతే అంతే అంటయి ఇన్ ఏ ఉన్నాయి కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ కి ఏదైనా చేయాలంటే చాలా ఇబ్బందిగా కూడుకున్న పని ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయి ఉ అంటే ఇట్లా బర్రెలు పెట్టుకొని ఇట్లా ఆ పాలు ఇప్పుడు పాలు పెట్టాలంటే పాలల్లో కూడా చాలా లాభం ఉందండి
ఏహే ఎంత లాభం ఉందో దాని వెనకాల హాట్ బుక్ కూడం తెచ్చియాలి దానికి గడ్డి దానికి ఏమన్నా మంచిగా లేనప్పుడు చూయించలి క్లీన్ చేసుకోవడం చాలా వర్క్ ఉంటందండి వర్క్
ఉంటదండి కష్టపడి కష్టపడింది ఏం దోస్తుంది చెపు ప్పండి ఈ కాలంలో కష్టపడపోదు ఆ ఇప్పుడు ఇప్పుడు లగ్జరీగా పోయి సిటీస్ లో ఉండడం కన్నా ఇక్కడ ఒక పది బర్రెలు పదైదు బర్రెలు పెట్టుకొని మంచిగా దానిని చూసుకుంటే దగ్గర దగ్గర మంత్లీని ఒక త్రీ లాక్స్ వరకు సంపాదించ చ చండి
హు అవునండి అది కూడా నిజమే
దాన్ని నావి పెట్టుకున్నా కూడా ఏమంటే అంటే మనం కష్టపడాలి కష్టపడకపోతే ఏది రాదు ఎప్పుటికైనా నాకు పొలం ఉండాలి పొలం ఉండాలి దగ్గరలో గడ్డి ఉండాలి దాన్ని చూసుకున్నాకి ఎప్పుటికప్పుడు మార్నింగ్ మీటర్ చేస్తా ఉండాలి అంటే తక్కువగా చూస్తారు కాని జనాలంతా తక్కువ
తక్కువ ఏముందండి చాలా వరకు నేను కూడా ఇట్లా యూట్యూబ్ లో చూసాను వాళ్ళు బర్రలు పెట్టు కొని ఇ కొన్ని మంది కొంతమంది మ్యాంగో పెట్టుకొని ఆపిల్ బిజినెస్ పెట్టుకొని ఎంత ఇన్వెస్ట్ చేస్తారునికన్నా ఎక్కువ లాభం ఇనిషియల్ డేస్ అట్లో కొంచెం స్ట్రగుల్ ఉంటది బట్ పోయే కొద్ది మనీ వస్తు
ఇప్పుడు ప పేరెంట్స్ అనే వాళ్ళకి పేరెంట్స్ ఎట్లున్నార అంటే ఇప్పుడు సాఫ్టువేరే కావాలా కి పొద్దున ఇప్పుడు ఇప్పుడు అబ్బాయిలకి ఎట్లున్దంటే పోయి అడిగి అయితే ఏం చేస్తున్నారు మీరు అని అంటారు సాఫ్ట్వేర్ అయితే పర్లేదులే అంటారు నేను బర్రలు పెట్టుకున్నా అంటే ఎట్లా చూస్తారు చెప్పండి
హు కనుక వాళ్ళు థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది జాబ్స్ ని నార్మల్ జాబ్స్ మనం ఎంత వరకు ఉంటా మనం చెప్పలేం అనమాట లే ఆఫ్ చా జరుగుతుంది
అది మనకి తెలుస అండి వాళ్ళకి పేరెంట్స్ కి తెలిదు కదా నా కొడుకు అల్లుడు పోయి ఏసి కింద కూర్చుంటాడు వర్క్ చేస్తాడు ఇట్లా ఇట్లానే అనుకుంటారు కదండి
నిజం నా వరకు నా ఒపీనియన్ండి జాబ్స్ కన్నా అలాంటి ఏదైనా బిజినెస్ పెటుకొని మన ఓన్ గాం చేసుకోడం బెటర్ ఒక ఈ కింద పని ఏదైనా మనమే ఒక పది మందికి జాబచ్చేలా ఉంటుంది అడి ఎలా చేస్తా బాగుంటది స్ట్రగుల్ లేకుండా ఇలాంటి టెన్షన్ లే నెత్తి మీద జుట్టుడిపోకుండా ప్రశాంతంగా ఊర్లో అన్నా తిని ఉండొచ్చండి బాబోయ్
అది మీకు అనిపిస్తదండి మీ పేరెంట్స్ క ఎలా ఉంటదింటే ఏదైనా షాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుంటది నా కూతురు సిటీ లో ప్రతి అ బాగుంటది అని అనుకుంటారు గాని సిటీ లో ఉన్న సమస్యలు వాళ్ళకి అవి అర్థం కావండి అవి మనకు తెలుసు అండి సర్లే అండి మీతో ఓకే అండి
థ్యాంక్స్ అండి మీతో చాలా విషయాలు షే షేర్ చేసునందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా నాలెడ్జ్ నాకు కూడా వచ్చింది థ్యాంక్ యూ
హు థ్యాంక్ యూ అండి మీరు కూడా చాల బాగా
థ్యాక్స్ అండి థ్యాక్స్ అండి ఈ విషయ హ్యాపీ నైట్ బా బాయ్
ఓకే అండి గుడ్ నైట్
గుడ్ నైట్ అండి బాయ్ ఆ